హాయ్
హాయ్ అండి
ఏం చేస్తున్నారండి
మీరేం చేస్తున్నారండి
మేం ఖలిగానే ఉన్నామండి
ఆ ఏం చేస్తున్నారా అని చేశానండి మీ హస్బెండ్ వచ్చారా అండి ఇంటికి
మా హస్బెండ్ రాలేదండి
ఉ
ఏందండి ఏం సంగతులు ఏముంది అలా ఎలా ఉంట న్నారు మీ ప్రాంతంలో ఎలా ఉన్నాయి ఎండలు
మా ప్రాంతంలో ఎండాలు మస్తున్నాయంండి
ఆ
ఎండాలు బాగున్నాయి
ఆ
మరి మీ ప్రాంతంలో ఎట్లా ఉన్నాయండి
మా ప్రాంతంలో మమ్ములగా పడుతున్నాయా అండి ఎండలు అసలు ఇంట్లో నుంచి బయట రా రాడానికి కుదరవట్లేదండి
ఉమ్ అయ్యో అయ్యో అట్టట్టండి మీది మీది గుడిసనా అంటడి పెద్ద ఇల్లా మీది
అదే గుడిసె అండి
మాదేమో రీట్లీల్లండి మాకు నీరు తాగతే ఎట్ నుంచి వస్తుయో తెలిదండి అట్లా
ఆ ఏందండి ఏం చేస్తున్నారు మీ వైపు వైఫ్ గారు ఏం చేస్తున్నారు ఇంట్లో ఎంత మంది ఉంటారు
మేము ముగ్గురు ఉన్నామండి అందరూ ప్రశాంతంగా తిని పండుకున్నారండి
ఆ
హు మీరేం చేస్తున్నారు
మేము కూడా తిని కూర్చున్నాం అండి ఇప్పుడే ప్రజెంట్
హు మా తిని అందరు పడుకున్నారండి కాసేపు
ఆ పిల్లలు ఎంత మంది అండి
నాకా నలుగురండి
ఎవరెవరండి
నలుగురు పిల్లలు అండి ముగ్గురు అబ్బాయిలు ఒక అమ్మాయి అండి
ఆహా జాక్ పాట్ కొట్టారండి
ఆ ఒక అటు భార్య ఉందండి పిల్లలు బాగు నలుగురు బాగుంటారండి
ఆ పోనీలెండి
హ్మ్మ్
పిల్లలు స్కూల్కి వెళ్తారా అండి
లేదండి
హు
ఇంకా చిన్నపిల్లలు అండి
హు
ఆ
ఇంక ఎందడి సంఘతులు
మీ ఎండలు ఈసారి బాగున్నాయండి వర్షాలు పడతాయో లేవో తెలిదండి
అవునండి మా ఊర్లో కూడా మొన్న పడిపోయిన వానలు పడిపోయి అండి
ఊ
ఆహా
మా ఇంటి దగ్గర పిల్లలందరూ వచ్చారండి ఆడుకోవ
ఆ కొంత చల్లబడింది అనుకుంటానండి
మా పిల్లల్ని రమ్మన్నారు రమ్మ నేను పంపిను
ఉ
ఎండ తగ్గిందిర పంపిస్తాము అని చెప్పానండి చెబితే సరే అన్నారు
హు అంతేదండి కొంచెం ఎండలు తగ్గినాక పంపించండి కొంచెం చల్లబడినప్పుడు
మా అమ్మ వాళ్ళు ఏమో పండుకున్నారండి ఇంకా లేవలేదు లేస్త మా అమ్మ మా దగ్గ చిక్కుడు కాయ అండి
ఆహా
చిక్కుడుగాయ టమాటా
హ్మ్మ్
మీదండి
మాద దొండకాయ్ అండి
దొండకాయ చేసారా దొండకాయ ఫ్రై చేశార దొండకాయ కూర చేశారా
దొండకాయ్ ఫ్రై ఎనండి
దొండకాయ్ ఫ్రై బాగుంటద
ఆ
ఆ ఆ సా సాయంత్రం ఏమో చపాతి చేసుకుంటామండి మేము
ఉ ఎండాకాలం కదండి మజ్జిగ తాగండి బాగా
మజ్జిగ తాగుతున్నామండి తాగినా గానీ ఒంట్లో ఉండట్లేదండి ఆ
ఎనర్జి వచ్చిద్దండి తాగితే
ఇంక సాధించి మజ్జిగ మెయింటైన్ చేయాలి అంతే
ఆ
మీ హస్బెం మీ హస్బెండ్ తాగుతార అండి జ్జిగ
ఆ తాగుతా అండి మా ఇంట్లో అందరికి ఇస్తానండి ఈ ఎండాకాలంలో అయ్యేగండి కాపాడేవి చల్ చల్లాగా ఆ మీకేందండి
పొద్దున ఏమో టిఫిన్ చేసానండి
ఆ
మధ్యానం భోజన చేశానండి
ఆ
సాయంత్రం ఏమో చపాతి చేస్ తింటామండి పిల్లలు ఏమో లైట్గ ఏదన్నా సెర్ ల్య కాని అట్టుగ గిట్టి తిని పండుకుంటారండి ఇది ఒకటి
ఆ
ఓ మా ఇంటి దగ్గర పిల్లలు చాల మంది ఉన్న
ఆ ఎండాకాలం కదండి సెలవులు ఇచ్చి ఉంటారు పిల్లలకి
మీరు గేమ్స్ ఏమైన ఆడతార అండి
నేనేం గేమ్స్ ఆడనండి నా పిల్లలతోనే సరిపోయిద్దండి
నేనేమో కబడ్డీ ఆడతానండి రన్నింగ్ చేస్తానండి
అ
కబడ్డీ ఆ కబడ్డీ లో మొత్తం సెవెన్ మెంబెర్స్ ఉంటారండి ప్లేయర్స్
ఆ
సెవెన్ మెంబర్స్ లో ఆపోజిట్ కూడా సెవెన్ నెంబర్స్ ఉంటారం
ఊ
ఆ తర్వాత జాగింగ్ చేస్తనండి
ఆ
అంటే జాగ చిన్నగా నడుస్తా
మ్
అట్లా వా మార్నింగ్ ఈవినింగ్ వెళ్తామండి ఫ్రెండ్స్ మ్ మ్ అంటే ఈ మధ్య రోగాలేక్కువస్తున్నాయండి షుగరు బీపి అని
అవునండి
త్తం కొంచెం జాగ్రత్త పడుతామండి తర్వాత ఫ్రూ ఫ్రూట్స్ ఎక్కువ తింటామండి
ఆ ఈ ఎండాకాలంలో ఏ టూర్స్ కేళ్ళారండి
ఎండాకలం మేము చాలా ఊర్లు వెళ్ళామండి
ఆ
వా బీచ్కి వెళ్ళామండి ఒకసారిీ ఆ ఇంగా సరి షాపిింగ్ కేల్ల మండి అట్లా రకరకాల ఊర్లు వెళ్ళామ్
బాగా ఎంజాయ్ చేసారండి
ఆ బాగా ఎంజాయ్ చేసామండి మేము మా పిల్లలమందరం
మ్
అందరూ కార్లో వెళ్ళామండి ఎంజాయ్ చేసాం
మ్
కారు ఉందా అండి మీకు
మ్
కారు ఉందా అండి మీకు
మాకు లేదండి
ఆ మాక్కూడా లేదండి
ఇంకేందండి సంగతులు అందరు బాగున్నారా అండి
అందరు బాగున్నారండి మ్ మీ ఇంటి దగ్గర వాళ్ళందరు మీతో బానే ఉంటారా అండి
ఆ బానే ఉంటారండి ఫ్రెండ్స్ లా ఉంటారండి
మ్ ఏమన్న హెల్ప్ చేస్తూ ఉంటారండి పో
ఆ చేస్తా ఉంటానండి ఇకాసేపు సం ఐదారింటికల్లా బయట కూర్చుంటామండి అందరం బయట కూర్చోని కాసేపు ముచ్చట్లాడుకోని ఎవరిళ్లలకి వాళ్ళు వెళ్తామండి
మ్
ఆ
మా మా వాళ్ళు కూడా అంతేనండి సాయంత్రం వస్తాయి అంద రు వస్తారు ఫ్రెండ్స్ అందరు బయట కూర్చుంటారు సరదాగా అందరూ మాట్లాడుకుంటారు ఇంగ టైమ్ ఇంగ టైం అయితే అందరు ఎటోళ్ళు ఆటు ఎటోళ్ళు ఆటోళ్ళు వెళ్ళిపోతారండి
ఆ
మ్ మ్
ఇంకేందండి సంగతులు
ఇంకేమున్నాయండి వెళ్ళాలండి ఈవినింగ్ ఫ్రెండ్స్ తో చిన్న ఆ పార్టీ ఉందండి వెళ్ళాలి
మ్
ఆ రమ్మన్నండి వెళ్తాను
హుహు
పుట్టినరోజు ఫంక్షన్ అండి
రమ్మన్నారు వెళ్తాను ఈవినింగ్ సాయంత్రం కదండి మీరు వెళ్తారండి ఫంక్షన్స్ కి
మా హస్బెండ్ పంపియరండి
ఆ
మేము వెళ్లమండి ఇంట్లోనే ఉంటాం ఎండలకి ఏం పోతామండి ఫంక్షన్స్ కే
ఆ
ఆ
అంటే జస్ట్ అట్లా కనిపించి రావాలండి అంతే
ఆహా
ఉ
ఇంకేందండి
ఇంకా మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తా ఉంటారు అండి మీ అమ్మ వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు
మా అమ్మ వాళ్ళు ప్రజెంట్ ఏ ఇంట్లోనే ఉంటారండీ ఎండలు కదా
ఆ
మీ అమ్మగారు ఏం చేస్తారండి
మా అమ్మగారు ఇంట్లోనే ఉంటారండి మా నాన్నగారు కూడా ఇంట్లోనే ఉంటారండి
అవునా
హ
మరి ఎంత మంది అండి సిస్టర్స్ బ్రదర్స్
మేం మొత్తం ఫోన్ నెంబర్స్ అండి
ఆ
ఫోన్ నెంబర్స్ అండి ఇద్దరికి పెళ్లి అయిపోయిందండి ఇద్దరికి కాలేదండి
ఉమ్మా
చూస్తున్నామండి సంబంధాలు చూస్తే చెయ్యాలి
ఆ ఇంకేందండి
ఏముందండీ మీరే చెప్పాలి
మాదేముంటాయండి మీరే చెప్పాలి
ఉహ్ మాదేవ అండి ఈవినింగ్ ఫంక్షన్ చిన్న ఫంక్షన్ ఉందండి వెళ్లిపోయి చూసుకొని మళ్లీ వచ్చేసరికి ఎల్వీన్ అయితదండి పదకో పదకొండు అయిద్ది అండి అటు ఇటు
మా
ఉ మళ్లీ రేపు పొద్దున్న ఊరు వెళ్లే పని ఉందండి
సా
ఉహ్మ్ మా ఆవిడ వాళ్ళ ఊరు వెళ్ళాలి రేపు
ఆ
అవి చూసుకొని రావాలండి
సరే అండి ఉంటానండి బాయ్
ఉం బాయ్ అండి